ఆ
ఆ బాగున్నారు సార్ మీరు బాగున్నారా హలో బాగున్నా సార్ మీరు ఆ బాగున్నాం ఆ బాగున్నాం సార్ ఏం చేస్తుండ్ర
ఏముంది మేడం ఇళ అడిగా ఫ్రెడ్ వాళ్ళ చెల్లది మ్యారేజ్ ఉంటే వెళ్తున్నా మేడం
అవునా
మ్యారేజ్ ఆ మ్యారేజ్ ఉంటే అటు వెళ్తున్నా ఆ ఇప్పుడే వచ్చా మ్యారేజ్ కూడా డన్నా మేడం మీరు మేడం ఇవాళ అ వెళ్ళట్లే మేడం అస ఇప్పుడు పెలింది సీజన్గా హైట వెళ్ళట్లేదా మేడం
ఆ మేము కూడా మొన్ననే పెళ్ళలికి పోయి వచ్చినాం సార్ ఇక త్రీ డేస్ అట్లా అయ్యింది మాకు కూడా ఇ నిన్ననే వచ్చినాం పళ్లికుయి
అవునా, ఎక్కడ మేడం?
మాదిటు వరంగల్ సైడ్ సార్
ది మీ రిలేటివ్స్ ఏనా మేడం అవునా ఏముంది మేడం పెళ్ళిళ్ళు గూడ ఈ మధ్య ఈ రోజులళ్ళ అన్ని బిజినెస్ అయిపోతుంది పెళ్ళిళ్ళు గూడ్ గ్గుడా
పెళ్లిలు గూడ ప్రతీదీ బిజినెస్ లాగనే అయిపోతుంది మేడం, డబ్బులు ఇచ్చేత్తె వాళ్ళే అన్ని రెడి జెసి పెడతరు మనం బోయి ఏమైనా పిల్ల పిల్లగాడు బోయి తాళి గట్టిచ్చుకొని వచ్చేత్తే అయిపోతది.
అవును ఇప్పుడు చాలా వరకట్లే జరుగుతానయి గని మా సైడ్ అయితే అట్ల జరగలేస్ సార్ మొన్న రీసెంట్గ జరిగిందయితే చాలా బాగా
మీకేలి ఎలా జరుగుతది మేడం ఒక్సారి జెప్పండి?
మాకెలీ ఎక్కువయితే మాస్ మా సైడు ఈ గ బ్బోనమనుంటయయి సార్ మాకేలి, అంటె తెలుసా సార్ మిక్ అంటే ఐడియా ఉందా మీకు ఆ ఈర బోనమనుంటది, అహ్ ఆ బోనాలు గాదు సార్, ఆహా అది గాదు పెళ్ళయి పెళ్ళయినంక ఆ మధ్యల అంటే ఇట్ల నాగబెల్లి అని అంటరు గదసార్
ఆ ఆ అవును మేడం, అవును.
ఉమ్ కొంచెం సగం వరకయిపోయినంకా ఆపేత్తరు ఆపేసినంక మళ్ళీ ఇంట్ల దేవి దగ్గర బోనం జేత్తరన్నట్టు మంచిగా బెల్లము, పాలు
ఉమ్ అంటే ఇది ఎవరిదగ్ ఇది ఎవరి కల్చర్ ల్లో ఉంటది మేడం ఇది
ఇటు మా మాకేలి, క్యాస్టు యా యాదవ్స్ యాదవ్స్
యాదవ్స్ కల్చర్ లో ఉంటదా మేడం ఇది? అందరి కల్చర్ లో ఉంటదా?
అంటే అందరికల్చర్ల అంటే అది ఓ కొంతమందికుంటది, కొంతమందికి ఉండది సార్ అది ఆచారం అంట్ అంటే వంతేనా అంట్రూ గదా ఇట్లా
అంటే మీ దాంట్లనే కొంతమందికుంటది, మీ క్యాస్ట్ వాళ్ళ దాంట్లో యాదవ్స్
కొంతమందికుంటది, ఉండదు సార్ అంటే ఏ క్యాస్ట్ ట్ వ మా యాదవులళ్ళ ఎక్ క్కువుంటది అంది అన్ని క్యా క్యాస్ట్ లల్ల ఉండదు సార్ యాదవ్ లల్ల ఉంటది అదిగూడ కొంతమందికి అది ఆచారం
ఆ కొంతమం అదేలేండి ఉప్పలమ్మ గూడ కొంతమందికి పెట్టుకుంటారు కొంతమంది బెట్టుకోరు, అది ఆచారం ఉండాలి వాళ్ళకి ఆ అది మధ్యలో జేసి ఎట్ల చేస్తరు చెప్పండి?
అది మధ్యలా ఉమ్ కొంచెం ఇగా అది జిలకర్ర బెల్లం బెట్టిన్తర్వాత మట్టలు గిట్ల బెట్టిన్తర్వాతా మధ్యల ఆపేత్తరు సార్ ఆప్ పూజారిగిట్లా మంత్రాలు జదివినా అట్ల అన్నిగా ఆపేసి మళ్ళీ ది బోనం వండుతరు సారు. సపరేట్గా, అమ్మాయి అమ్మాయి వాళ్ళతోని వండిపిస్తరన్నట్టు. అండిపి ఆ ఆ వండిపిచ్చిన్తర్వాత అది వాళ్ళ అబ్బాయి వాళ్ళ దేవుని రూమ్ దగ్గరా దేవుడుమ్టదిగా దేవుడి గది ఉంటది గదా స్ సర్ అందులో అక్కడ బెడతరు ఆ బోనము, ఆ బోనము ఆ దేవునిదగ్గర్ నుంచి మల్లి అమ్మాయి నెత్తిల బెట్టి అబ్బాయికేమో ఇప్పుడు మేము యాదవ్స్ గాబట్ టి అవుంటయి గదా సార్ ఇట్ల నాగలి అవి, ఆ అబ్బాయికిచ్ చ్చి ఇంటి దగ్గర నుంచి ఇట్ల డప్పులు ఇట్లా ఆ డ్యాన్స్లు ఏసుకుంటా అట్ల్ ఆ ఆ వాళ్ళేమంటరు ఒగ్గోళ్ళు అంటరు గదా సార్ కథ చెప్తర్జూష్నవా ఆ వ్ వాళ్ళతోని వీళ్ళ ఇట్ల అమ్మాయి బోనమెత్ త్తుకోనీ అబ్బాఏమో అవి బట్టుకొని ఊరి చివర పుట్ట ఉంటడి గద సార్
ఆ అవునవును.
న ఆ ఊర్చివర ఎక్కడ దగ్గర పుట్ట ఉంటే ఆ పుట్ట దగ్గర బోయి అక్కడ నైవేద్యం బెడతరు సార్ ఆ పుట్ట దగ్ దగ్గరా
అది ఇదంతా పెళ్లి మధ్యలో ఆపి ఇదంతా జరుగుతుది
ప్పి ఆ పుట్ట దగ్గర నైవేద్యం పెస్తుంది ఆ ఇదంత చ జగుతంది సార్ మళ్ళీ దా చుట్టూ తిరుగుతారు అమ్మాయి అబ్బాయి ఒగ్గు వాళ్ళు కూడా కథ చెప్పుకుంటా ఇట్లా చుట్టూ తిరిగి దేవణి కొబ్బరికాయ కొట్టి నైవేద్య ద పెట్టి మళ్ళీ రిటర్న్ లో అదేమ్ అట్లేనే మళ్ళీ ఇంటి దాకా వస్తారు సార్ అది ఎంత దురం ఉన్న కూడా ఇగ నడుచు కుంటా పోవాలి కార్లనా లేకపోతే బైక్ మీద అట్లా అట్ల అట్లా వెళ్ళొద్దు సర్ అది నడుచుకుంటా వెళ్ళాలె అంతే ఇగ అది ఆచారం ఆ ఇక తర్వాత మళ్ళీ ఆ వచ్చినాక మళ్ళీ బట్టలు కొ కొత్త బట్టలు పెడతారు సార్ అమ్మాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళు అబ్బాయికి పెడతారు అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళకి పెడతారు ఆ పెట్టిన తర్వాత తర్వాత మళ్ళీ వేరే ఇగ కొత్త బట్టలు మార్చుకొని మళ్ళీ మండపానికి పెళ్లి పిట్టల మీద మళ్ళీ కూర్చు తిన్న తర్వాత తాళి కట్టేయడము ఈగ మిగతా ప్రాసెస్ మొత్తం మళ్లీ ఉంటది సార్ ఇగ అది మాకు కొంచెం మంచి హ్యాపీ హ్యాపీ ఆ ఆ ఆచారం దాని వల్ల మేము చాలా బాగా అనిపిస్త వయి సార్ మాకైతే అది అట్లా ఉండడం వల్ల ఉ కొన్నేమో ఇప్పుడు
మీ కల్చర్ ని చూసిన ఫీలింగ్ అవుతుంది చాలా రోజుల తర్వాత అంటే ఈ రెగ్యులర్ గా జరిగే పెళ్ళిళ్లు చూసి చూసి కొన్ని రోజుల తర్వాత మ మీ సాంప్రదాయబద్ధమైనటువంటి పెళ్లిని చూసే కొంచెం ఒక రకమైన వైబ ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది
అవును సార్
ఆ మళ్ళీ ఇప్పుడు వీళ్ళ దాంట్లో కూడా ఇప్పుడు ముదు ముదిరాజ ఉంటారు కదా మేడం ఐడియా ఉందా మీకు ముది రాజులు వాళ్ళ దాంట్లో కూడా ఏంటే వీరునికి వెళ్తారు వాళ్ళు పెళ్లికి ముందు వీరునికి వెళ్తార అని అంటారు తెలుసా మీకు
తెలవదు సార్ మాకైతే అంటే వాళ్ళకు ఉంటద అని కూడా తెలవదు మా సైడ్ అయితే లేదు సార్ ఎవరికి
మాకేళ్ళు ఉంటుంది మేడం అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళ మా ఇంటి ఎదురుంగా వాళ్ళు చాలా మంది ఉంటంది వాళ్ళ పెళ్ళికి ముందు వేరుడికి వెళ్తారు అంటే ఒక ఆయన వాళ్దానిలో తెలిసినోళ్ళు ఒక ఆయన ఆ వీరుడు లాగా అంటే ఇక ఏమంటారు దాన్ని తాడు పట్టుకుంటారు కదా ఇట్లా కొట్టుకుంటా ఉంటుడు తాడుతో అది ఒకటి పట్టుకొని ఇట్లా బాణం పట్టుకుంటాడు పట్టుకొని ఆయనకి పస్ ఉప్పు ఆ పసుపుతోని మొత్తం వళ్ళంతా రుద్దేసి ఆ ఒక పంచ కట్టుకుంటాడు ఓన్లీ పంచ గట్టిగా కట్టేసుకుంటాడు అద ఒకటే ఉంటది ఇది ఏమి ఉండదు ఆ జంజమ్ము ఉంటది జంజం కూడా ఉండదు పంచ కట్టుకొని ఆనితో పసుపుతో మొత్తం అలంకరించి బొట్లు పెట్టి మంచిగా తిలకం చతరు ఆయననే ఇక ఇంటికాడి నుంచి చ్చి ఊరంతా ఏమంటారు ఊరేగింపు చేస్తారు పెళ్లికి ముందు రోజు మేళ తారాలతోని మంచిగా ఊరేగిం చేస్తారు ఊరంతా ఆ ఆయనకి ప్రతి ఒక్కరు వాళ్ళ కూల పోళ్లు నీళ్లు పోసేసి అంటే దేవుడికి పోతారు కదా అట్లా ఆయనకు కూడా దేవుడిలాగా య ఆయనకి నీళ్ళు పోసేసి ఆయనని ఆహ్వానం పలుకుతారు అనమాట అట్లా ఊరంతా అట్ల ఊరు మొత్తం తిరుగుతూ రు తిరుగుకుంటూ ఆయన తాడుతూ ఇట్లా బాకుంటూ తిగుతా ఉంటాడు అనమాట అప్పుడు దేవుడు ఆవహిస్తాడని అంటడు ఆయన ఆయనకి ఆ అట్లా ఊరంతది ఆ అదే నేను నా చిన్నప్పుడు అంటే కొన్ని రోజుల క్రితం చూసింది ఇప్పుడు మీరు అదయినే వరకు నాకు ఇది గు వచ్చింది మా ఇంటి ఎదురుగానే ముదిరాజ్ మా ఇంటి మా ఊర్లో మొత్తం ముదిరాజులు ఎక్కువ ఉంటారు వాళ్ళు చేస్తా ఉంటారు అనమాట ఇప్పుడు ఈ కనపడితే కానీ కనబడి అయితే అట్ తిరుగుతా ఉంటారు అట్నే ఈ మధ్య ఆ మధ్యలో అట్లా వెళ్దతేటప్పుడు ఎవరైనాకనా ఇట్లా వచ్చిందను ఒకవేళ అమ్మాయిలకైనా అబ్బయిలకైనా ఎరికైనా దయం వస్తే అలా అక్కడ వచ్చిననుకో ఆయన కాలంందరికి ఏమంటే వాళ్ళ మీద వాళ్ళ వాళ్ళని కొడతాడు ఏ ఆ తాడుతో దాన్ని కొటిసలో ఏద అంటారు కదాని తాడుని దయ్యం ఉందని ఆ వాళ్ళని ఆయన కాడికి పంపిస్త
అవునా అంటే ఇప్పుడు ఆయన ఆయన దాంట్లో దేవుడు ఆహవాహంచి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు దయ్యం ఉన్నాయో వకేనా జరం వచ్చి ఇట్లా బాగా ఆరోగ్యం బాగా లేకుండా ఉండి ఉన్న వాళ్ళని ఆయన దగ్గర పంపిస్తే దాంతోని కొడితే తక్కువ అయితదని ఆహా
పంపిస్తారు అంటే బాగా ఇబ్బంది చిరాకు పెట్టేళ్ళుంట వాళ్ళని ఏం చేస్తారంటేళ్ళు నీళ్లు ఇట్లా బింద నీళ్ళు ఇచ్చి వాళ్ళని పంపిస్తారు ఆయన కాడికి పంపిస్తే వాళ్ళకి ఆయనకి పోతారు ఎట్లా కోసి ఆగ సాగం ఇట్లా పోసి ఇట్లా దండం పెట్టుకని ఇక వాళ్ళని వాళ్ళకి వాళ్ళకు కూడా నీళ్ళ పోతారు ఏమంటే ఆయన కొడతా ఉంటారు ఇ వెమిటే ఆయన ఇ ఇట్లా పో పో అని ఆయన వాళ్ళని కొడతా ఉంటారు కొడితే ఆమె మీద కూడా నీళ్ళ పోతారు ఇంకా టప్ప టప్ప నాలు కొడతానే ఉంటాడు ఇ ఇమ్మటే ఆ కళ్ళు తిరిగి కింద పడిపోతుతే అమని తీసుకొని పోతారు ఇక
అవునా ఇ కొత్తగా కొత్తగా ఇంటున్న సార్ నన అయితే నా తెలివరి ఇట్లా చేస్తారా అని ఇక కొన్ని కొన్ని ఆ కొన్ని కొన్ని ఊర్లలో ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క తిరు ఉండయి సార్ ఈ పెళ్ళి కూడా చాలా అసలు రెండు మూడు తీరులో ఉంటా ఉంటది కొన్నిసార్లు ఇట్లమో ఇట్లా ఎక్కువ ఇదంతా ఏముండదు బోం ఉండదు ఇప్పుడు మీరు చెప్పినట్టుండా నేను చెప్పినట్టుండ డైరెక్ట్
నార్మల్గా ఆ పెళ్ళిళ్ళు కూడా మళ్ళీ కొన్ని చోట్ల ఎట్లా ఉంటాయంటే అమ్ అమ్మాయి ఇంటికాడ కొంతమంది చెప్తారు కొంతమంది అబ్బాయి ఇంటికాడ చెప్తారు అది అట్లా ఉంటది ఈ అట్లా కొంతమంది అమ్మాయి ఇప్పుడు మా కొంతమంది వయస్స్ ఉంటారు కొంటోళ్ వాళ్ళుళ్ళ అమ్మాయి ఇక్కనే చెస్తారు అది వాళ్ళ సెంటిమెంట్ అట్లానే చేస్తారు మళ్ళా పెళ్లికి ముందు కొన్ని రోజుల వయసుేస్తు అంటే కోమట లో దాంట్లోట్ ఏం చేస్తారంటే పెళ్లికి ముందు ఆ దేవుడిని పెట్టుకుంటారు అంటే బాలక అని చెప్పేసి చిన్న పిల్లల అందరినీ దేవుడి దగ్గర తీసిపోయి పూజ చేస్తారు సార్ దేవుడికి వాళ్ళ ఇలా వెళ్ళపు ఎవరు అతుంటారు వాళ్ళకి పూజ చేస్తారన్నమాట పెళ్ళికి ముందు రోజు అమ్మా అబ్బాయి వాళ్ళు పెళ్ళికి ముందు రోజు అబ్బాయి వాళ్ళ ఇంట్లో అది చేస్తార అనమాట ప్లస్ ఆ బాలలు బాలలు పెట్టుకోవడం అంటారు అంటే చిన్న పిల్లలు పెళ్లిగాని వాళ్ళందరూ కలిసి దేవుడికి నా పూజ చేస్తారన్నమాట పూజ చేసి ఆ రోజ అంతా కార్యక్రమం చేస్తార అనమాట పెళ్ళి అయ్యే అయ్య అయేబ్బయితో సహా
అవునా ఇది ఓన్లీ కోంటలకే ఉంటాంది సార్ ఇది
ఇది వాళ్ళ దాంట్లోన అయితే ఉన్న ఆ వాళ్ళ దాంట్లో అయితే చూశాను నేను అది ఉన్నది మళ్ళీ ఇంకోటి ఏంటంటే కోమటోళ్ళు ప్లస్ ఇదేమంటారు బ్రాహ్మణ్స్ వీళ్ళ దాంట్లో ఏముండందంటే పెళ్ళికి ముందు రోజు మనం జంజాం ఉంటుంది చూసారు అది వ్యంజం వేసుకుంటారు అది వేసుకు దానికి ఒక కార్ ఒడుగు అంటారు ఒడుగు అని ఒక కార్యక్రమం పెడతారు అంటే పెళ్లి కావాల్సిన వాళ్ళకి అదిస్తారు అన్నమాట పెళ్లి కావాల్సిన వాళ్ళకి అది వేస్తారు అది ఓన్లీ ఆ పద్మశాలి కోమటలు బ్రాహ్మణస్ వీళ్ళ దాంటేనే ఉంటాయి అవి ఆ అది పెళ్లి ఆ అదొక కార్యక్రమం చేస్త పెళ్లికి ముందు రోజు రేపు పెళ్లి అంటే ఈ రజు అది చేస్తారు అది వేసుకున్నాకనే వాళ్ళకి చేసుకోవాలను ఇ మ్యారేజ్ అది అది వాళ్ళ ఆచారం ఆ అదొక కార్యక్రమం చేస్తారు ఏకంగా బాగుంటది ఆ ఆ ఎక్కువ వేరేట వాళ్ళకు ఉండదు ఆ కొంతమందిక్ కుంటదది అందులో వీళ్ళు వీళ్ళు ముగ్గురు నాక్ తెలిసినోళ్ళు, మళ్ళ ఈళ్ళుంట్రు గా. అవసలోళ్ళు వాళ్ళ దాంట్లో కూడా ఉంటది
అవునవును అవసలోళ్ళ గూడా ఉంటాద్ సార్ ఆవసలోళ్ళు, కోమ్టోళ్ళు, బ్రాహ్మన్సు, శాలోళ్లు, శాలోళ్లగూడా ఉంట
ఆ ఉంటది ఉంటది. శాలోళ్లు, మేరోళ్ళు వాళ్ళగూడా ఉంటది మేడం వీళ్ళ వరకే ఉంటది. ఇగ వీళ్ళు దీనికి ఒక కార్క్మే చెప్తారు. మళ్ళా బ్రాహ్మన్స్ ఏం చేస్తారంటే? వాళ్ళకి అబ్బాయి బ్రా మాది సవుతారు గదా ఏమంట్రు, మే వేదం వేదం చదివే ముందు చేస్తారు. వాళ్ళకి వేదం చదివే ముందే వేయాలి. ఏది? ఈ జన్జం అనేది. మిగతా వాళ్ళందరో పెళ్లికి ముందు వేసుకుంట్రు గదా. పెళ్లి ముందు రోజు జెసుకుంట్రు, ఈ కార్ క్రమం కానీ వాళ్ళ అంతే అంటే బ్రా వేదం చదవడానికి వెళ్తాండనుకో వాళ్ళ దాంట్లో, అంటే కొంతమందోవ్ ఆ ఆ ఆ మామూలు మామూలు స్టడీ సదువుతే అవసరం లేదు. పెళ్ళలికి ముందు చేస్తారు. ఈ కార్యక్రమం మాముూలు స్టడీ కాకుండా, వేదం చదవడానికి వెళ్తాండానుకో ఆ వేదం చదవడానికి ముందు రోజు, ముందుగానే ఈ కార్యక్రమం, ఒక పెద్ద ఫంక్షన్ లాగా చేత్తరు వాళ్ళు.
అవునా
ల్సిన బ్రదర్ వాళ్ళ ఇంట్ల వాళ్ళ అబ్బాకిలానే చేశారమాట్ ట. ఎందుకన్నా అంటే ఇలా వేదం చదవదనికి పంపిస్తున్నాం కాబట్టి. వానికి ముందుగానే వల్లై ఇప్పుడు మనకి అమ్మాయిలకి మెచ్యూర్ అయితే, ఎలా ఫంక్షన్ చేస్తారో. పిల్లలకి వాళ్ళు అంత పెద్ద ఫంక్షన్ చేస్తారు. దానికి ఆ అలా చేసి పంపిస్ తరట. వాళ్ళు అది బాగుంటది రకరకాలుగా ఒక్కొక్క చోట ఒక్కొక్ క్క క్యాస్ట్ లో, ఒక్కొక్క ఏరియాలో, ఒక్కొక్కళ్ళు, ఒక్కొక్క రకంగా పెళ్లిళ్లు జరుగుతాన్ టాయి. ఇగే మన ఇండియాలో పెళ్ళిళ్లకు కరువే లేదు. ఒక్కొక్క పెళ్లి ఒక్కోరకం జరుగుతాయి. అందుకోసమే పెళ్లి ఒక పెద్ద బిజినెసే, మన ఇండియాల పెళ్లి మీద కొన్ని కోట్ల టర్న ఓవర్ జరుగుతాయి. ప్రతి సంవత్సరం. ఇప్పుడు సీజన్ అదే గాబట్టి. పెళ్లిళ్ళ సీజన్ గాని ఇంకా పెద్ద కోట్ల సర్కార్ నోవ్రు. అందుకోసం విదేశాల నుంచి చాలా మంది. ఈ ఇప్పుడు మ్యారేజ్ టూరిజం, డెవలప్ అయితంది. ఇప్ ఇంతకు ముందు టూరిజం అంటే? జనరల్ టూరిజం. ఉండేది. కానీ ఇప్పుడు మ్యారేజ్ కూడా ఒక టూరిజమే! చూడడానికి వచ్చేటళక్ డబ్బులు, ఇచ్చోత్తరట. రా విదేశాలల్లే ఇట్లుండద్ గదా. వాళ్ రింగులు మార్సుకుంట్రు ద డా సంతకాలు పెడతరూ అయిపోతది. కానీ మన కాడ వందతతంగాలుంటయి. ఐదు రోజులు జరుగుతది పెళ్లి, రెండ్రోజు జరుగుతది, ఒక రోజు జరుగుతది, పెళ్లికి ముందు జ తంగా ఉంటది. తత తర్వాత తతంగాలుంటయి. రకరకాలుగా ఉంటాయి, ఒక్కో ఏరియాలో, ఒక్కో రకంగా. ఈ జూడడం కోసం వాళ్ళు డబ్బులు పెట్టుకొని, ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ వచ్చి దిగుతారట. డబ్బులు ఇచ్చి దిగుతారట, ఎందుకంటే? వాళ్ళకర్